ఓ ఊ హాయ్
ఆ ఇన్పిస్తుదండ్
ఆ ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఉర్కే ఉన్నాం
పొద్దున్న నుంచి ఫుల్ బిజీ బిజీ ఉండవు కదా పా
ఇక్కడ కరెంట్ లేదు, చార్జింగుల్ లేవు.
మోహో ఏ ఎప్పుడు పోయింది కరెంటు
చీ లేదు రాత్రి నుంచే లేదు అసలు
నైట్ అసలు కరెక్ట్ అక్కడ కూడా
ఆహా
ఇగా అప్పా సేమ్ ఇక్కడ కూడా రా అసల్కీ తెలుసా ఎప్ ఇప్పుడు నైట్ నైన్ థర్టీకిి లైట్ గా చినుకులు స్టార్ట్ అయినై.
ఓ
నువ్ ఒకట అది నను నీకు జాబ్ది రీల్ షేర్ చేస్త్ తిన్ను హైద్రాబాద్ అని పెట్టినావు చూడు కరెట్టు అప్పుడు వోయింది కరెక్ట్ అంటే ఆ టైంక్ పోయింది.
స్విచ్ ఆఫ్ అయితదని పెట్టుకున్నావ్
వర్షం వస్తుందేమో అనుకున్నాను.
ఉహు్
వస్తుంది. చిన్నగా చినుకులు స్టార్ట్ అయినై కిందక్ పోయినా గాలి లేదు యాక్చువల్లీ గాల్ లేక్ పోతే కరెంట్ తీడి మధ్యలో జస్ట్ చినుకల పడిన కూడా తీస్తున్నాడంట కరెంటు. ఆఆ ఆ ఆ కొంచెం బయటికి రావా.
సిహివు
మోహో
మాకుపి ఏంలే
అది నైన్ థర్టీక్ కరెంట్ తిష్ణడా.
ఉహో
రొకేచన్ టెన్ థర్టీ అయింది. లెవెన్ థర్టీ అయింది కరెంటే లేదు అసలకి నైటు.
చేపినన్
కరెంటే లేకపోతే సిగ్నల్స్ లేవ్ సరే పైన టెరస్ మీద వచ్చి పడుకుందాం అంటే చినుకలు పడుతున్నాయ్.
దేహి
చూష్నా చూష్నా చూష్నా కరెంట్ వస్తదేమో వస్తదేమో అని రాలేదు ఇంకా నైట్ అస్ అసలు పడుకుంటా చుడు ఇక కూర్చున్నా ఉర్కానే ఇంట్లో దోమల్ని చంపుకుంటూ కుట్టిన దోమలులన్నీ సంపుతూ కూర్చున్న
ఉహు
ఎగ్జాక్ట్లీ వన్ కి వర్షం స్టాప్ అయింది
ఆ
ఇంకా టెరస్ మీదకి వచ్చి చూస్తే లైట్ గా తేమ తేమ ఉండే
మ్మ్
మరి ఇంట్లోకి పోయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి
హ
అంటే వర్షం తగ్గింది కదా కరెంట్ వస్తుందేమోని ఎక్స్పెక్ట్ చేస్తేంది కరెంట్ రాలేదు ఇన్ టెన్ మనిట్స్ గ్యాప్ ఇంకా బెడ్షట్లు తీసుకని పైకి వచ్చి పైన పడుకుంటుంది అప్పుడు వన్ థర్టీకి నిద్ర వచ్చింది ఆ ఇగ అబ్బా ఫుల్లు నరకము ఇంకా నైట్ అంతా మార్నింగ్ ఆర గంటలకే లేచినా ఇంకా నీది చెప్పు నీకు ఎప్పుడు పోయింది కరెంట్
ఏమో నాలుగు గంటలకు లేచినప్పటి నుంచి లేదు నాలుగు గంటల నుంచి నిద్దర లేదు ఆ
అంటే లైక్ కరెంట్ పోతే ఫ్యాన్ ఆఫ్ అయిపోతే మీకు మెలకువ వస్తది కదా
అది లో వోల్టేజ్ ఉంది లో వోల్టేజ్గా ఫ్యాన్ తిరగలా వద్ద అని అట్లే తిరుగుతుంది
ఆ సరిపోయింది ఇ ఫ్యాన్ పోతే చెమట ఏం పెట్టదా రూమ్ లో
పడతంది ఇడా ఇక వచ్చిన తర్వాత అన్ని మార్తనే ముందు చమాట వస్తే ఫుల్ నిద్ర వస్తది ఇక్కడ వచ్చ కొంచెం చమట వచ్చిన తట్టుకోలే ఎక్కుపోయే అట్ల ఉన్నాము
ఉమ్ సరిపోయింది బెంగళూరు వెదర్ టూ ఇయర్స్ మీద చేంజ్ చేసి దెబ్బిందంటావా
ఉమ్ నేను ఇంటి పోతే అస్సలు ఉండలేను కూడా కావుడా కావు
ఫ్యాన్ కాడా లేకపోతే ఇంకా అసలు ప్రశాంతత ఉండదను
ఆ
ఉమ్ సరే సరే ఏసి ఉందా మీ ఇంట్లోన
లేదు
ఆహ మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది అనుకుంటా ఏసి
అ
అందుకే డౌట్ వచ్చింది మీరు మీరు అంత ఒకట్టే కదా మీ ఇంట్లో కూడా ఉంటంది అనుకున్న
ఉమ్ అవును అవును బానే
సరే వాకింగ్ కి ఏం పోలేదా
పోలే రాత్రి నిద్ర లేదా మధ్యాహ్నము పడుకున్న
సరిపోయింది
లేసేదే ఐదు ముక్కాల కీ లేసినను
ఉమ్ ఉమ్ ఓకే ఓకే అయినా సుందర లేషనవ ఐదు ముక్కాలకే
హ్మ్
మళ్ళే ఆ నన్ను ఈరోజు వస్తున్నా ఆల్రెడీ స్టార్ట్ అయినా రా
రేపు పొద్దున స్టార్ట్ అవుతారు పది గంటలకు ఉంటారు
కారా
ఉమ్ ట్రైన్
ట్రైన్ కి వస్తున్నారా కాదరా రేపే పెళ్లి గదమ్ మరి పది గంటలకు ఉంటారంటే మళ్ళీ పెళ్లిగ టెండ్ అవ్వాలి మీరు
రేపు రా తిరిగి ఏడు గంటలకి సెక్షను వాల్నాడు తెల్లాజామున్ రెండు గంటలకి తలంబ్రారాలు
అచ్చా ఓకే ఓకే వాళ్లు పది గంటలకు ఎక్కడికి వస్తారు ఎలంక దగ్గరక వస్తారా
ఉమ్
వచ్చి పిక్ చేసుకుంటావా వాళ్ళని
హ్మ్ చేసుకొని వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బయట తిరిగి
కొస్తావా
నేను ఫస్ట్ చెప్తాను అంతా విను మధ్యలో అడిగినావంటే ముక్కు కొడతా
సరే సరే చెప్పు చెప్పు
తొమ్మిది నరకీ దిగుతారు ఫ్రెష్ ఊరికే నాన్న ఏం అవసరం లేదంటే అమ్మ లకి పీజీ లో పిలిపించి ఈడే ఫ్రెష్ అవుతారు లేదంటే రూమ్ తీసుకుంటారు ఓ మధ్యాహ్నం నాలుగు గంటల వరకు బయట తిరిగి ఇట్లా వస్తాను వాళ్లు అట్లా వెళ్ళిపోతారు
ద పావా పెళ్లికి
నేను పో నా కాలేజీకి పోతున్న
అబ్బాబా బాబా ఏదో నేను రెగ్యులర్ స్టూడెంట్ లాగా మళ్ళీ మండే కాలేజ్ ఉంది కదా అంటావు
హలో పోతున్నా నేను త్రీ డేసే కాబట్టి పైగా నానొస్తున్నారు చెప్పుతో కొడతారు నన్ని
మెయిన్ నాన్న వస్తున్నంత కదా అమ్మ ఒకటి వచ్చింటే కాలేజ్ దుమ్మ కొడుతుంటవి
అయినా కూడా పోకుండా ఉండేదానికి కాదు వాళ్ళు అట్లా నుంచి అట్లే ఎక్కుతారు ఇంక ట్రైన్ నేను అక్కడి నుంచి ఎట్లా వస్తాను మరి వాపస్
అదే ట్రైన్ కి వచ్చి వాళ్ళ వెనకాలే దిగు
అది ఇక్కడికి రాకపోతే
ముగంతా కాల కెళ్ళి మళ్లీ రిటర్న్ రా
అవునవును
అంత ఇగ ఊరికి వెళ్లిరా
అ
నాదే చూడు నైట్ నిద్ర లేదా ఈ రోజు ఇంకా ఎట్లని చేసి నైట్ వన్ థర్టీకి పడుకున్నాను నై ఏంటి ఇంకా ఇంకా ఫిక్స్ అయినా ఈ రోజు ఎన్ని మీద అయినా కూడా లేవ కూడాదా అని
ఆ
ఇంట్లో వాళ్ళ ఆరు గంటలకి వెళ్ళ అపోయిన్నారుారు ఎర్లీ మార్నింగ్ ఎదుకి హెల్త్ బాాలలేదు మా దుకే అని ఇంకా మా ఫ్రెండ్ వస్తే కాల్ చేసినాను మా ఫ్రెండ్కి అడు వెటర్నరీ డాక్టరు
ఉం
ఇంకా వచ్చి చెక్ చేసి దీనికి లో ఫివర్ ఉంది సెలైన్ బాటిల్ పెట్ట
దానికి కూడా సెలైన్ బాటిల్ ఎడ పేడతారు
ఆ నరమ్కి పెడతారు సేమ్ మనకి ఎట్లా పెడతారు నరమకి
అవునా
ఆ మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కదా
ఆ
వాటికి థౌజండ్ ఎంఎల్ ఉంటాయి సెలైన్ బాట్
హా అంతటా
ఉం రెండు సెలైన్ బాటిళ్లు పెట్టి నాలుగు ఇంజక్షన్ లేసి పోయినాడు
ఆ
కొదిగా ఇప్పుడు బెటరు చూడలేదా నువ్వు ఎప్పుడు సెలైన్ బాటిలు పెట్టేది
ఆహా
పెడతారు ఎద్దులకి పెడతారు ఆవులకి పెడతారు పశులు కూడా వెళ్ హెల్త్ బాలేకుంటే పెడతారు సెలైన్ బాటిళ్లు మా వాడు మా ఫ్రెండు డాక్టరు వెటర్నరీ డాక్టరు
ఆ
పిల్లికి అపెండిక్స్ అని చెప్పేసి పిల్లికి సర్జరీ చేసినట్టు తెలుసా
పిల్లిక
ఆ మళ్ళీ ఇంట్లో పెంచుకుంటుంటారు కదా నార్మల్ గా టౌన్స్ లో రిచ్ కిడ్స్
ఆ
పిల్లికి సర్జరీ చేసినాడు వీడియో చూసినాను నేను షాక్ అయినను ఎట్లా అంటే మంచంకి కట్టేస్తారు నాలుగు కాళ్ళని రెండు చేతుల్ని రెండు కాల్లను కట్టేస్తారు అనెస్టేషి యా ఇచ్చి
ఉం
చేస్తారు షాక్ అయిన నేను ఆ పిల్లికి కూడా సర్జరీ చేసినాడు ఇంకా పిల్లికి తర్వాత ఆ డాగ్కి
ఉం
ఉం ప్రతి దానికి సర్జరీ చేస్తాడు చాలా వరకు కుందేలు కూడా ట్రీట్మెంట్ చేసినాడు
ఉం ఇక మనుషులకు వచ్చే రోగాలే వస్తాయట కుడా
ఉం సేమ్ మనుషులకి వచ్చే రోగాలు వస్తాది ఇంకోటి ఏం తెలుసా మనుషు మనుషులు కి ఇచ్చే టాబ్లెట్లు ఇస్తారు వాటికి కూడా ఏమంటే కొంచెం డోస్ ఎక్కువ ఇస్తారు అంతే
ఆ
ఆ క్యూర్ వస్తే మనం డోలు ఏసుకుంటామా.
ఉమ్
వాటికి కూడా సేమ్ కాంబినేషన్ ఉంటది పారాసిటమాల్.
ఉమ్
హుమ్మ్ ఇంతకుముందే మా ఇంట్లో పిల్లి ఉండేది మా చెల్లెల్ది.
ఉమ్
ఉమ్ అది దానికి ఏమైనా, ఫుడ్డు సరిగ్గా తినకపోయినా అది తర్వాత, ఆ మెత్తగా పడుకున్న వాడికే ఫోన్ జేస్తే, వాడు సిరప్ ఇచ్చి ఉమ్, సిరప్ లేస్తుంటిమి. కరెక్ట్ మా చెల్లెలి పెళ్ళికి ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ ముందు కనిపించకుండా పోయింది. ఎక్కడికి పోయిందో తెలియదు ఇంతవరకు అడ్రస్ లేద్ తెల్సా.
ఆ అప్పుడు చెప్పినవ్ కదా.
ఆ అవును, సిక్స్ ఇయర్స్ ఉండే మా ఇంట్లో అది, సిక్స్ ఇయర్స్ మా ఇంట్లోనే పుట్టి, మా ఇంట్లోనే పెరిగింది. డైలీ రెండు పాల ప్యాకెట్లు ఎస్తుంటిమి దానికి.
హుమ్మ్
ఆ ఇప్పుడు అదొక్కటి పిల్లి మా ఇంట్లో లేనందుకు, యల్లో కలర్ ఎట్లు చా బాబా బాబా ఎలుకలు కాదవి, ఫులున్నాయి ఎలుకలు.
అంటే ముందు ఉండలేకున్నే
పిల్లి ఉంటాది కదా, పిల్లి ఉంటే ఎలుకలు ఉండవు తింటది, చంపేస్తది.
ఉమ్, ఉమ్ అంటే కొన్ని పిల్లలు విచిత్రంగా చూసుకోని ఒకసారి అవి కుంటాయి.
చూసోచ్చి పడుకుంటాయా.
ఉమ్
అవి పిల్లల్ దాంట్లోక్
కాదు వేరే ఫ్రెండ్స్ వాళ్లు చెప్పుకుంటా
ఆహా మా పిల్లి అట్లాంలే కాదు, అది కనిపించిందనుకో దాన్ని ఆ రోజు ఇంకా, దానికి డిన్నరే.
ఉమ్మ్
పెద్ద పెద్దాలు ఎలుకల్ని తింటది, చంపుతాది. ఒకసారి ఇంట్లోకి పాము అస్తుంటే, పాముని గెస్ చేసి ఎక్కడో పడుకోన్ ఉన్నది. పాము స్మెల్ ను గెస్ చేసిందేమో తెలీదు లప్పుక్ క్కున పరిగెత్తుకుంటు వచ్చి, మా ఇది ఉంటది కదా గడప
ఉమ్ ఉమ్
ల పాము ఉంటే దాన్నీ కొరికి పడేసింది, రెండు తుంటలు చేసింది.
ఉమ్మ్ హు.
ఆ చాలా షార్ప్ ఉండే ఏమైందో అర్థం కావట్లేదు కానీ అది చాలా విచిత్రంగా బిహేవ్ వస్తుంట అది వెళ్ళిపోవడానికి ఒక వన్ వీక్ నుండి గట్టి గట్టి అరిచేది పోర్లాడేది పోర్లేది అక్కడికి నేను అవి మెడిసిన్ వేసి ఉమసెట్ కాలేదు మా ఫ్రెండ్ని అడిగితే అంత్ రావి నాన్ వెజ్ని తింటాయి కదా ఇప్పుడు కొన్ని సపరేట్ ఫుడ్స్ ఉంటాయి కదా ప్రతి ఫుడ్స్
ఉ
అవేం పెట్టేవాళ్ళం కాదు మేము మార్నింగ్ ఒకసారి పాలు నైట్ ఒకసారి పాలు పోసేవాళ్ళము మిగతా మధ్యాహ్నం టైం ట యంలో ఇంకా దాని డ్యూటీ దానిదే
హూ
ఎక్కువ కాలం బ్రతక అవి ఈ కేర్ చేన్ కదా అని చెప్పేసి అన్నాడు
ఏం చెప్